ఆ సిగ్నల్
చెప్పిన కదా ఇదంతా ఇట్లనే ఇష్యూ
సో మా డ్రెస్సులు మాశినయ్ మీ నానమ్మ గుడా ఎస్కుంటుంది కదా టాప్స్
అంటే ఇగ ఆమెకి ఏ డడ్రెస్సెస్ అవి సరిగా ఎస్కుంట లేద్ గా తెలిసేగా గలీజ్ చేస్తుందని
అదే ఓదినయ్ తీస్కపోయి
ఎవలు మొన్న డ్రెస్లు అవే రెండు ఇచ్చిందట అవే ఎస్కుంటాంది.
గదే ఆ నేనన్నా మొన్న పోయి స్టైల్ స్టైల్ డ్రెస్సులేస్కుంటానవుగా అంటే చాతనయిత లేదు బిడ్డా అంటాంది.
మొన్న మా పెద్దమ్మ హండ్రెడ్ డేస్ వర్క్ పోయేది కరువు పనికి
ఆ అదే
ఆ అట్ సైడ్ అయితేష మొహం కడుక్కుంటంటే ఓ మందలిచ్చిర్రు నేను ఇంట్లోన్నా నాకు అర్ధంగా ఏ మందలిచ్చిలేంలే తగ్గిదాఅనో మంచిగున్నవాని అడిగినట్టున్నారు ఏమో అన్నది అంటే ఇగ గిట్లాంటి మాటలు మాట్లాడ నే పలకరేయ్య బుద్దిగాదు లేదనలే మా పెద్దమ్మడ్ ఇంకో మా పిన్ని వాళ్ళు ఇట్లా తిట్టుకుంట పోతరు
అ అయితే ఏం బాగున్నది గిట్టనే ఉన్న అన్నదో మరి ఏమన్నదో ఇగ
కావచ్చు మరి ఏమన్నదో అసలు
టు రూపీస్ ఏషినవరా నువ్వు నాకు
ఆ ఇ ఇది త్రీ రూపీ ఇంకొక ఇంకొక వన్ రూపీ ఎస్తె అయిపోతదే
వన్ రుపీస్ ఎస్తే అయిపోతది నేన్ నీకేయ్యాలికదా ఇంకా
ఆ నువ్వు నాకెయ్యాలి ఓన్లీ తీసుకోవడమేనా ఇచ్చుడుండదా మరి
ఇయ్యాలే నేన్ నీకు ఎన్ని ఎన్ని రూపీస్ ఇచ్చినా
నువ్వు నాకూ
వన్ రూపీ నే ఇచ్చిన ఇందాకా
ఇందకన ఇందాక వన్ రూపీనే ఇచ్చినాను
ఇంకా త్రీ రూపీస్ ఇయ్యాలి
అ
తా సో సో అయితాంది మీ నయానమ్మకు మాట్లాడాదార
నాయనమ్మకు ఎందుకు ఫోన్ చేసిరు
మాట్లాడం రాదు
కాదు ఆమెకు కొంచెం యాటిట్యూడ్ ఎక్కువుంటది
నిజంగా రా కొంచెం బాగుంటది యాటిట్యూడ్ ఉంటది ముసలిది ఈగో చూపెడుతది
అంతే ఎందుకో మరి ఆమెగి ఏజ్ వచ్చినా గట్లా సావుదలకి వచ్చినా యాటిట్యూడ్ చూపిచుకుంటది
ఆయాటిట్యూడ్ మాముూలుగ ఉండదు మళ్ళ దారుణంగా ఉంటది ఓరుకో మంచాలకెళ్లేసి ఆ చైర్ ల కూసోవాత్తదాట చైర్ జరుపుకొని కనీ ఆనుంచి వాష్రూమ్ బోరదాట
అ అంత దిరుగుతది గ్రౌండ్ నన్నం వాకిలి
వాకిలాంత తిరుగుతది
వాష్రూమ్ వచ్చినప్పుడే ఏటోపే లేవరాదు ఇగా ఓ
మళ్ళా అంటదట కదా మామయ వాళ్ళు ఉంటే స్నానం చెస్తదట కానీ ఏ మ నోళ్ళు ఉంటే చేయ్యదట
అవును ఒకసారి మా అల్లుడాచ్చినప్పుడు కూడా అన్న కోసం వస్తడు గా మా ఇంటికి వస్తాడుక అన్న ఒకొక సారి పస్రా రోడ్ అ ఇగా తిడుతూ ఉంటది బూతులు తిడుతు
ఏమంటది ఇగ ఎప్పుడు పోతారో అని తిడుతది
ఇన్నే ఉంటారా ఇండ్లకు రాలేదా అని తిడుతది
ఆమెకు మస్ మళ్ళ ఎట్లా పండుకున్న తెలుసామొన్న కాళ్ళన్నిీ గిట్లా పెట్టి ఇగ పన్నది మంచిగా
అట్లనే పడుకుంటది ఆమెనే లిప్స్కచ్చిళ్ళు
లిప్సీ కూడా సేమ్ రా లిప్సీ కూడా లిప్సికి అసలు కూసోడమే రాదు
కూర్చోడం అస్సలే రాదు చిన్నప్పునుంచి తిడుతా అయినా కూడా అట్లేనే తయారఇర్రు
కాదు అట్లనే సేమ్ ఒర్రుడు కూడా అంతే ఒకటి అడుగుతే ఒక సమాధానం చెప్తది
ఆ ఒకొక సా కొంచెం మనుషులను చూత్తే టెన్షన్ ఫీల్ అవుతది ఐపర్ ఐపర్ అయితది
హై హ హ హైపర్ బోలా చేసినటు చేస్తది అమె
అట్లే చేస్తది ఇక
ఏదో చేయబోతుది ఏదో అవుతుది వీళ్ళేవరు వయ్యంది ఆ వీళ్ళవరుయంది అ తెలుసుకోవాలనే క్యూరియాసిటీ బాగుంటది
నిజంగానే మొత్తం ఆమెకు ఇప్పుడు ఏద అంత చిన్న పిల్ల అయినా కూడా ఏదేధో మాట్లాడుతుంది అన్నీ పెద్ద పెద్ద మాటలు
ఏదదో మాట్లాడుతది ఎవరు ఏంది ఏం చెప్తారు ఆ క్యూరియాసిటీ బాగుంటది ఆమెకి
చిన్నప్పటి నుంచి గా అందరి గురించి తెలుసుకోవాల అనుకుంటది
ఏం చేస్తుందో తెలుసుకొని ఎవరినైనా ఉద్ద్దరిస్తుందా
ఏం లే ఆమే తెలుసుకొని మనకు చెప్తాది అన్నట్టు
వాళ్ళు గట్ల చేసారు మమ్మీ వీళ్ళు గిట్ల చేసర అని చెప్తది
ఆ
బడికి పోవా అంటే మాత్రం ఓ ఇకా పోతాది ఏక పోతం అదొక్కటే
అట్లా క్యాషయడ్ అయితే మొండి తయారయిండు వాడు చదువుకోరా అంటే నేను చదవను నాకు చదువు రాదు అంటుడు
అసలు నిజంగా తెలుసా గోరంగ తయ ఆ టీవీ అయితే వద్దులి పెడతలేరు
నేను కూడా మాకి మసార్ అయితు నందుకు అట్లా అలవాటు చేసినా అంటేంకా మా పిల్లలు ఎవరి ఇంటి పోవ్వకుండా అట్లనే వయాలి ఎందుే మరి ఎవరి ఇష్టం వాళ్ళది ఎందుకంటే ఫోన్స్ ఎంత ఆడి చేస్తాము వాళ్ళ నాలెడ్జ్ ని అంతా తక్కువ చేస్తాం వాళ్ళ క్రియేటివిటీని
అంతా తగ్గిపోతుంది ఊక టీవీ పెట్టే బదులు బెండకాయలు కట్ చేసి క కొంకో వాటర్ లో ముంచి కొంచెం ఇంకా ఫ్లవర్స్ వేయడం ఏదనా గీయడం నేర్పియచు కదా
నేను ఇన్స్టాగ్రామ్ లో ఏమన్నా పిల్లలలకు నేర్పచ్చేట్ వస్తేమాటే షేర్ చేస్తేవి నేర్పి పిల్లలకని
నేను కూడా చేరే సరిగా నేను పట్టించుకోవడం మానేసాను నేను కూడా పంపడం మానేసినా
ఏదన్నా డ్రాయింగ్ ఎట్లా ఇస్తే డ్రాయింగ్ ఎట్లా వస్తే వేయడం నేర్పియమని చెప్పేసి పంపిస్తే ఇవాళ కూడా పంపించిన నేను ఇండియా మ్యాప్ ఎట్ల వేయాలి కాట్
ఆ ఆ ల తోడు కూడా అయితలేదు
అవును అంతకు ముందు టెడి పేరు ఇంకేంటి వేయడం ఇట్లా త్రీ సిక్స్ అట్లా వాడతాడు రాసి ఇట్లా వేసిరు కదా
హ గ వన్ టూ త్రీలు తోటి బొమ్మల్ గీయడం వాళ్ళు తని క్యాడిల్ వాళ్ళు తన క్యాడిల్ టూ తోనే డకు
నేను కూడా చాలా పంపించిన ఇట్లాంటి
ఈని పంపితే ఏమీ లాభం
స్టోరీ తెలిదు
అయ్యో అస్సలు మస్త స టీవి కస అసలు గోరంగా ఎడిక్ట్ అయ్యారు వాళ్ళు
ఆ మై టైం కాతడు మూడు చెట్లు పెట్టే సగం టైం పిల్లలకి ఇచ్చినా మంచిగానే అయిపోతుది వాళ్ళ వాళ్ళకిసెట్ చదువుతుంది కానీ ఇచ్చి బాగానే నేర్చుకుంటది కానీ వాడె చిన్నోడు అస్సలే వినడు
లిప్స్ నేర్చుకుంటయి లిప్స్ నేర్పిస్తా అంటే లిప్స్ ఇందుషమ ఇ ఇది కూడా మారుతది
అద నేర్పిస్తా నేర్చుకుంటది ఆమె మంచిగనే
నేర్చుకుంటా మొత్తం బాలమమి తెలివే
హ
కానీ ఆ లిప్సీ కూడా టీ క అడిక్ట ఆ లిప్సీకి ఏమయినా పెద్దళ్ళ ముచ్చట్లు
అంతే ఆమె మేము మాట్లాడుకుంటా అ వచ్చి ఇంట టీవీ లేకపోతే బతుకదుా టీవీ చేస్తే ఇక మొత్తం చచ్చిపోయినట్టే చేస్తది.
మన్న ఇదే కాల్ వాళ్ళ ఇంటేం కావదు అని మాట్లాడతా అంటే టెన్నుకో ఏమ వచ్చిందట మీ అన్న పని పో మనిషి వచ్చింది కూడా సోయలేదు అట్నే ఫోన్ మాట్లాడుకుంటడా కూర్చున్నాం ఇంటికాడండి తిండి ఎక్కువై కా అ నన్ను అనుకో మొన్నటి దాకా మాట్లాడుకోవలే ఎవరు వారం రోజు
వాళ్ళంతకు ముందు నుంచే మాట్లాడుకుంటలేరు
మళ్ళ
ఉమ్ మళ్ళా మాట్లాడుకోవడం ఉన్నాయిటు అసలే మొన్న అప్పడు నేను రాకముంది నుంచే వన్ వీక్ అట్ట మళ్ళా మొన్నట్ నుండి అది అసలే మాట్లాడుకోం మళ్ళా నేను వచ్చినాక టూ డేస్ కి గొడవ అయింది మళ్ళా
ఈ ఇలా బల్లేె పంపి ఏదో ఒకటికి గొడవలు ఎందుకైతే ఏందని రా ఊరికి బతుకుతానికి ఐదవా ఐదవాలు ఏ ఉన్నాయి ఆ రూమ్ ఎండు కట్టడు ఆ దానికే పైసలు వడతాయి పని చేసులే పోలే ప్రతీది కొనాలి ప్రతీది కొనాలి ఇక్కడన అయితే నేము ఇప్పుడు మీ ఆయన పనికి వయిచ్చినా కూడా మంచిగా మీ మామ కూర వెదిస్తాను అట్టగా పయినా ఈన్న అయితే ఉన్నదో లేదో ఆ చెట్టుకో ఒక అగస్తది ఈ చెట్టుకో అగస్తది తెంపుకని వండుకోవచ్చు అడిగి పోతే ఎటార
ఇప్పుడు అట్లా చెయిపోతుద్దు నేను అంతకు ముందు ఛాన్స్ ఇట్లా చె చూ ఏ చెప్పి చూస్తే ఓకే మనం ముందు ఏం చెప్పినా ఎన్ని సజెషన్స్ అ ఒకవేళ వెనకాల అంటే వాముమో వీళ్ళకి మేము సిటీకి రావడం ఇష్టం లేదు మేము బాగుపడడం ఇష్టం లేదని ఏమని అనుకుంటారేమో అని న చెప్పడం మనే వాళ్ళ ఇష్టం ఎవరి లైఫ్ వాళ్ళది కదా
సిటీ వై ఏం ఎస్త సుల్యూషన్ సిస్టమ్ వర్క్ చేస్తడ
ఏక్కదే ఇడికి వచ్చి నో డ్ మ అ కొన్ని రోజులు ఒక రెండు మూడు నెళ్లే మో ఉన్నారు రెండు మూడు నెలక్క అప్పుడు మా అల్లంది ఫస్ట్ బర్త్డే క ముందు అంతకు ముందు వచ్చారు బర్త్డే అయిపోయినాక మళ్ళీ ఒక రెండు మూడు నెలలు ఉన్నారు ఇంటికి వచ్చేసారు వస్తారు ఒక రెండు నెలలు మూడు నెలలు ఉంటారు పోతారు ప్రతిసారి ఎందుకు అట్ల ఉమ్ టైం వేస్ట్ చేసుకుే ఒ కానే ఉంటాయి కదా కాన్స్
ఆ అచ్చికలన ఆడపోయ కూడా కూడా దేయే సంట పను శే సే ఈన్నన్న ఫస్ట్ లొ గౌడ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ కొడత రోజులయితే ఆడిపోయి ఆ సిక్స్త్ ఫ్లోర్ సెవెంత్ ఫ్లోర్ కొడితే కాలు జారి ఒకవేళ బాటమ్ లో మీ చాన జారి పడితే
ఇకాదే ఎతే మళ్ళ అమెకూడా టెన్షన్ పడుతది
ఏమైంది మళ్ళ భయం మాత్రం పెద్దదిరా కవ
అంతే భయం పెద్దది మా వామ్మో ఏమవుతుందో అది ఇదని అంటారు నీ న నేను చేస్తాను మరి అక్కడ ఇప్పుడు చదువుకున్న డ్యూటీ చేయాలంటే ఏదో ఒక సర్టిఫికెట్స్ ఉండాలి కంపల్సరీ ఆ ఇంటర్ బెస్ట్ ట ఎవరు ఇస్తరు
ఏవ ఏ కంపెనీలు ఇచ్చినా నెలంతా చేసి నెల నాడొచ్చే పైసల కోసం చూడాలి హ ఇక రోజువార కర్చులు వట్లే అలా మరి ఎలా ఏ జాబ్ చేసిన కూడా నెలంతా చేసి అపుడు వచ్చే పైసల కోసం జూడాలి కార ఎవారియరు వయస్ వినపడతలేదరా మల్లిజెయ్
ఓకేండి